ఎమి
ఏం లేదండి కాలిగ్ కూర్చున్నా
కాలిగ్ కూర్చున్నా భోజనం ఇప్పుడే భోజనం చేసి ఇట్లా పోతునం మేడం
అవునా సార్
ఆ ఆ మేడంమ్
ఇంకా రేపు రంజాన్ కదా సార్ రేపు రంజాన్ కదా షాపింగ్ కమన్ వెళ్ళారా సార్
వెళ్దాం అనుకుంటున్నా మేడం షాపింగ్కు
ఎక్కడ తీసుకుంటారు సార్
ఏ షాపింగ్ మాల్ బాగుంటుంది మేడం
మీ ఏరియాలో నాకెలా తెలుస్తుంది సార్
అవునామ్మా అంటే మా షాపింగ్ మాల్స్ కాసం షాపింగ్ మాల్స్ ఒకటి ఉంది మెన్స్ క్లబ్ ఒకటి ఉంది మేము ఎక్కువ రిలయన్స్ షాపింగ్ మాల్ చేస్తాం హైదరాబాద్ లో రిలాన్స్ కా రిలయన్స్ కార్డు కూడా ఉంది అక్కడనే షాపింగ్ మాల్ వేయగలుగుతాం మీరు షాపింగ్ మాల్కు షాపింగ్ చేస్తారా మేడం
ఆ మేము డైరెక్ట్ వెళ్ళి షాపింగ్ కొంచెం చేస్తాం సార్ అండ్ ఆన్లైన్ షాపింగ్ కొంచెం చేస్తాం
అవును అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్ తక్కువ మేడం నేను ఎక్కువా షాపింగ్స్ షాపింగ్స్కి వెళ్ళి మాకు నచ్చినవి చూసుకొని షాపింగ్ చేస్తాం మేడం
ఎలాంటి టైప్స్ బట్టలు తీసుకుంటారు సార్
మేము వచ్చేసి జీన్స్ ఎక్కువ తీసుకుంటాం జీన్స్లు ఫార్మల్ల్లో తీసుకుంటాం మేడం షర్ట్స్ అయినా
అంటే ఫెస్టివల్కి రిలేటెడ్గా పంచలు
ఆ కిషన్స్ పట్టి ఆ కిషన్ దసరా అయితే పంచలు అవి తీసుకుంటాం మేడం పిల్లలకు ఇంట్లో ఫ్యామిలీ కలిసి అందర తీసుకుంటాం వెళ్ళి షాపింగ్స్ కెళ్ళి నచ్చిన తీసుకుంటాం
ఒక్కళ్ళె వెళ్తరా సర్ లేకపోతే ఫ్యామిలీ అందరినీ తీసుకని వెళ్తరా షాపింగ్ కి
కలిసి వెళ్తాం మేడం మా ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళి వాల్లక్ నచ్ నచ్చితే మీకు మాకు నచ్చినవి తీసుకుంటాం మేడం షాపింగ్ మాల్స్లో మేమ్ ఎక్కువ షాపింగ్ మాల్స్ వచ్చేసి రిలయ్న్స్ లో చేస్తాం స్తాం షాపింగ్స్
మీ దగ్గరుందా సార్ రిలయన్స్
అ అవును మేడం హైద్రాబాద్లో ఉంది మేడం
అవున సర్
మీరు చేస్తరా మేడం షాపింగ్ ఆన్లైన్ షాపింగ మీరు ఐలా షాపింగ్ మాల్స్కి వెళ్ళి మీకు నచ్చ
డైరెక్ట్ షాపింగ్ మాల్స్ కెళ్ళి ఒక సెవెన్టిపర్సెంట్ సర్ మిగత థర్టీ పర్సెంట్ ఆన్లైన్ షాపింగ్ చేస్తాం
అవునుమి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్ బాగుంటాయ మేడం ఏమన్నా అవునా
అంటే మనం చూజ్ చేసుకున్న యాప్ ని బట్టి ఉంటది సార్ అంటే ఇప్పుడు మీషో ఇంకా ఇంకేదో యాప్ ఉంది సార్ అది చాల తక్కువకు వస్తుందని స్ అంటారు మీషో మింత్ర ఆ మిం త్ర బానే ఉంటది మీషో అయితే అందులో క్వాలిటీ ఉండొచ్చు అస్సలు
అవునా
హుమ్ అక్కడ ఉండే ఉండే ఫోట్ ట్టో వేరె మనకు డెలివరీ వచ్చిన తర్వాత్ త ఉన్న మెటీరియల్ మొ
అంటే క్వాల్టీ క్వాల్టి ఏసి క్వాలిటి తక్కువుంటదా మేడం క్వాలిటీ మంచిగుండదా
అవును సర్ అవును సర్ నేను తీసుకున్న వాట్ ఇటిల్లో మాత్రం మీషో లో ఎప్పుడు తీసుకున్నా కూడా చాలా అంటే చాలా అసలు రీజనబుల్ ప్రైస్ ఉంటది కాగాని ఆ డ్రెస్ వచ్చిన తర్వాత అసలు దీనికి రీజనబులే కాదనుకుంట పిస్తది
అవున మేడం అంటే మీకు షాపింగ్ మాల్సే నచ్చుతాయి అయితే
లేదు సార్ అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది మింత్రా ఉంది ఈ మూడిట్లో నేను ఎక్కువ మింత్రా యూస్ చేస్తా సార్ మింత్రా ఫ్లిప్కార్ట్ అప్పుడప్పుడు ఆ మింత్రా లో బానే ఉంటాయి సార్ డ్రెస్సెస్ కానీ జ్యువలరీస్ కానీ
అంటే జూలర్స్ తో మీరు ఆర్డర్ పెడతారా
జ్యువెలరీస్ అంటే ఇప్పుడు ఇక్కడ షాప్ లోకి కెళ్ళి గోల్డ్ కాదు సార్
నాహా అవున ఫైబర్ ఆ ఇంకా శారీస్ ఇవే బుక్ చేస్తారా మీరు ఏమన్నా మీకు వేరే ఒకేషన్స్ పండుగ పండుగల సందర్భాల బట్టి ఏమన్నా అ వేరే డ్రెస్సెస్ బుక్ చేస్తారా మేడం
అయితే ఇప్పుడు అకేషన్ ఏమైనా బర్త్డేస్ గాని ఫంక్షన్స్ గాని ఉంటే సార్ ఫస్ట్ ఇక్కడ షాపి షాపింగ్ మాల్ కి వెళ్తాం అన్నా మాట షాపింగ్ మాల్ కి వెళ్ళి నచ్చినవి ఫిట్ అయినవి దొరకకపోతే అప్పుడు ఆన్లైన్ లో వెతు
అవునా మేడం
అవును సార్ అలా అకేషనల్ నీ బట్టి తీసు కుంటాం
అకేషనల్ బట్టి ఎక్కువ ఫెస్టివల్ అంటే దసరాకి తీసుకుంటారా మీరు బతుకమ్మ సద్దుల బతుకమ్మ
లేదు సార్ అంటే అప్పుడు కూడా తీసుకుంటాము కానీ ఎవ్రీ పండకి ఒకటి అ మళ్ళీ అప్పుడు మధ్య మధ్యలో క్యాజువల్ వి వేరు డ్రెస్సెస్ సు సారీ సు అలా తీసుకుంటాం అన్నమాట సొ
మిలీ మొత్తం తీసు మీ ఫ్యామిలీ మొత్తం తీసుకుంట్రా మా మామూలుగా వచ్చేసి మీరు ఒక్కరే బుక్ చేసుకుంట్రూ
ఆన్లైన్ అయితే నా ఇండివిజువలే సార్ ఇంగా ఇక్కడ ఎప్పుడన్న షాపింగ్కి వెళ్ళాలి అంటే ఆ ఫ్యామిలీతో పాటు అప్పుడప్పుడు వెళ్తాను లేకపోతే నేను ఒక నేను వెళ్ళి లేకపోతే మా ఫ్రెండ్స్ తో వెళ్ళి అలా తీసుకొని వస్తా. తను అవును సార్ ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్ళలే ఇదరా
ఎంత ప్రైజెస్ వరకు పెడతారు మేడం రేటు
సార్
మీరు వచ్చేసి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎంత ప్రైజెస్ వరకు పెడితరు ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఫైవ్ ఫైవ్ థౌజండ్ అలా షాపింగ్ మాల్స్ తీసుకుంట్రా మేడం లేదంటే ఆన్లైన్లో అంత ప్రైజెస్ తీసుకుంట్రా
ఆన్లైన్ లో అంతా పెట్టలేము సార్ ఎందుకంటే క్వాలిటీ వస్తదో రా రాదో అని తెలీదు కాబట్టి ఇ ఆన్లైన్ లో పెట్టలేము ఇంకా డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడుయితే అది క్వాలిటీని బట్టి ఆ మెటీరియల్ని బట్టి అప్పుడు మనం పెట్టగలుగుతాం. ఇంగా నా కాస్ట్లీ డ్రెస్సెస్ శారీస్ అంటే నా పెళ్ళిలో తీసుకున్నారు సార్ ఒక సెవెన్ థౌజండ్ శారీ ఆ తర్వాత ఇంగ లో బడ్జెట్ లోనే తీసుకున్న అన్ని టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటచ్చ సార్ ఒక్కొ శారీ
అంటే షాప్ షాపింగ్ మాల్ తీసుకున్నారు మీ మ్యారేజ్ ఎప్పుడు
అవును సార్
ఆహా మీకు ఎక్కువ మీకు దగ్గర మీ నియర్ బై షాపింగ్ మాల్స్ అంటే
మా దగ్గర కాసం ఉంది సార్
కాసం లోకి ఎక్కువ వెళ్తారా
అవును సార్ ఇంకా ప ఇక్కడ మా దగ్గర షాపింగ్ మాల్ అంటే కాసం ఒక్కటే ఉంది
ఆ
సో అక్కడే వెళ్తాను సార్ ఇంకా ఉన్నాయి ఒక రెండు మూడు షాపులు ఉన్నాయి కానీ అందులో మొత్తం ఓల్డ్ స్టాక్ లె కనిపిస్తది అండ్ ఏంటంటే కాసం లో ఇంగ ఎవ్రీ డే సేల్ అయితా ఉంటది కాబట్టి స్టాక్ ఉండదు కొత్త మెటీరియల్స్ వస్తది కొత్త స్టాక్ వస్తది కాబట్టి అదొక నమ్మకం అక్కడికి వెళ్తే ఆ షాప్ ప ఆ షాపింగ్ మాల్ వచ్చిన తర్వాత ఇంకా వేరే షాప్ వేరే షాప్స్ కి అక్కడ గిరాకి ఉండట్లేదు ఎవరు వెళ్ళట్లేదు కస్టమర్స్ సో డ్రస్ బుల్ షాపింగ్ మాల్ అనేది మా దగ్గర అయితే కాసాం సార్
సారీస్ ఎక్కువ ప్రైజెసు తీసుకుంటే ఏమన్న ఆఫర్స్ ఉంటాయా మేడం
ఏ ఆ ఉంటది సార్ అంటే ఫెస్టివల్ని బట్టి
ఇప్పుడు ఇట్లా ఉంటది కదా వన్ బై ఫెస్టివల్ దసరా సద్దులాబాద్ సో మ ఇప్పుడు ఫెస్టివల్ చూసి వన్ బై టూ ఆఫర్ అని ఇట్లా పెడతాారు కదా అలా వస్తాయా మేడ ఆఫర్ మీరు తీసుకుంటారా మీరేమన్నా
ఆ ఇస్తారు ఇస్తారు సర అంటే ఆఫర్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి కాకపోతే ఇ మ మనకి ఎప్పుడు వీలవుతుందో ఎప్పుడు మనీ ఉంటందో అప్పుడు వెళ్తాం కాబట్టి
అవునవును
మనం వెళ్ళే టైమ్ లో కొన్ని సార్లు ఆఫర్స్ ఉండవు కొన్నిసార్లు ఆఫర్స్ లక్ బాక్సెస్ స్పీకర్స్ సూట్ కేసులాని లేకపోతే ఓచ్చారు. ఇట్లా ఆఫ్. తరు
మీరేలంటి సారి మీరు ఎలాంటి సారి ఇష్టపడుతు సరే మేడం
నాకు సింథెటిక్ శారీ అంటే ఇష్టం సార్
సింతెటిక్ సారి
అవును సార్
ఇంకా
ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అది ఎక్కువ టెండ్ అవుతుంది పైగా నాకు టూ ఇయర్స్ నుండి అలాంటి శారీస్ అంటే నకు కొంచెం ఇష్టం కాబట్టి ప్రజెంట్ అయితే సింథటిక్ శారీ సార్
అంటే ఇప్పుడు సింథెటిక్ శారీ అంటే ఇప్పుడు త్రీ థౌజండ్ డెబ్బో ఉంటుందా మేడం కాస్ట్
యా ఉండొచ్చు సార్ అంటే దాని మీద వర్క్ ఏమన్నా ఉంటే త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉండొచ్చు కాకపోతే టూ త్రీ థౌసండ్ టూ థౌసండ్ కూడా కాదు త్రీ థౌసండ్ కంటే తక్కువ అయితే ఉండదు. సింథటిక్ లో ఇంకా వరకేం లేదు ప్లేన్ అంటే కనుక అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా వస్తుంది సార్
అవునా
మీద వర్క్ స్టోన్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి ఇంకా దాన్ని బట్టి రేట్ పెరుగుతా ఉంటది సార్ నార్మల్గా అయితే ఎక్కువ
కాసంలో కాసంలో దొరుకుతాయా మేడం సింథెటిక్ శారీస్ లేదంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేస్తారా
లేదు లేదు సార్, ఆన్లైన్ లో ఒకసారి బుక్ చేసా కాని మ చెప్పా కదా మీషో లో మీషో లో అంతా బాగుండదు సార్ సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వెళ్ళే తీసుకున్నాను
నాకు న తెలిసి సూరత్ లో బాగుంటాయని చెప్తుండ్రు అవి కరెక్టేనా మేడం మీరు చూసారా సూరత్ సారిస్ కనీ సూరత్ లో బాగుంటాయి డిజైనింగ్ డిజైనింగ్ వచ్చేసి ఎంబ్రాయిడరింగ్ గానీ, డిజైనింగ్ వర్క్ కాని, బాగుంటాయి అని చెపుతున్నది మీకు నచ్చ చూసింలా మేడం.
నేన్ నేను నేన ఎప్పుడు వెళ్ళలేదు సార్ నా కాలేజ్ టైమ్ లో మా క్లాస్మేట్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడ సూరత్ లోనే ఉంటారంట అన్న ఎక్కడ అక్కడే బట్టలు తయారు చేస్తారని చెప్పేసి అప్పుడు విన్న అప్పుడు స్టార్టింగ్ అన్ నే నేను వినడం సూ సూరత్ అంటే బట్టలు కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి, అక్కడే ఫ్యాక్టరీలు కాబట్టి బట్టలు చేసే ఫ్యాక్టరీలు అక్కడే ఉంటాయి కాబట్టి, అక్కడ తక్కువ అని విన్నాను. బానే ఉంటయ్ ఆ వాళ్ళ మమ్మీ డాడీ దాని కోసం తీసుకొస్తారం ట సో అవే బట్టలు వసుకుంటదా ఆమో కూడా అయినా ఇక్కడ మా ఊర్లో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్
ఆ
ఆ వాళ్ళు కూడా అప్పుడప్పుడు సూరత్ వెల్ళ వస్తారంటాం బట్టలు బట్టి కొంచెం కాస్ట్ తక్కువ కూడ ఉంటదంటా
అంటే క్వాలిటీ బరాబర ఉంటదా మేడం
నేను ఎప్పుడు తీసుకోలేదు సార్ ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్ ప్పుడు తీసుకురావమని చెప్పాలి
ఓకే మేడం థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఓకే మేడం ధన్యవాదులు